హలో నమస్తే అండి వినిపిస్తుందా అండి
వినిపిస్తుందం డి నమస్తే అండి ఎలా ఉన్నారం
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
నేను చాలా బాగున్నానండి
అవునండి తిన్నారా అండి ఆ తిన్నామండి ఏం తిన్నారండి
మా ఏదో అన్నం చికెన్
ఓ స్పెషల్ అండి ఈ రోజు చికెన్ చేశారు
ఏదో అట్లా కొ చేస్తారండి ఒక వీక్లీ టూ టైమ్స్ అట్లా మా పీజీలో
అవునా అండి ఏమండీ ఫెస్ట్ స్టివల్ కి ఊరు వెళ్ళడం లేదా
ఆ పోతున్నామండి పోకుండా పో కుండా ఎట్లా అండి మరి ఫెస్టివల్ ఎట్లున్నా మొదటి అంటే మాకు తెలుగులో ఫస్ట్ ఫెస్టివల్ కదండి
అవునవును ఉగాది మన తెలుగు వారికి ఉగాదే కదా ఏ అండి ఆ ఏ ఫెస్టివల్ ఓకే మీ ఊర్లో ఏ ఫెస్టివల్ బాగా జరుపుకుంటన్నారండి మీరు
మా ఊర్లో అన్ని ఫెస్టివల్లు బాగా జరుపుతయి కుంటామండి మేము
అవునా అంట అన్ని ఫెస్టివల్లు అందరు జరుపుకుంటారు బట్ అయితే సంథింగ్ స్పెషల్ అనేది మనకు ఒకటి ఉంటుంది కదా అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంక్రాంతి కావచ్చు మా సైడ్ సంబంధించి ఉగాది చేస్తాం బట్ అయితే ఎవరి ఇంట్లో వాళ్ళు పూజ చేసుకొని స్వీట్ ఏమన్నా చేసుకొని తిన్ అలా
ఆ సం సంక్రాంతి చేసుకుంటామండి ఎందుకంటే ఆ టైంలో అం అంతా మా ఫ్రెండ్స్ అంతా కలుస్తాము కలిసి భోగి ప అంటే భోగి మంటలేస్తాము మంచిగా అందరు కలిసి మళ్ళీ దానికి డాన్సులుంటాయి కదా భోగి అంటే భోగి చుట్టూ తిరుగుతాము అలా మంచిగా అట్లా చేసుకుంటాము మళ్ళీ నెక్స్ట్ డే బమ్ అవేమో వాటిని ఏమంటారు పిండి వంటలు మంచిగా చేసుకుని తింటాము అలాగే ఇంకా మా ఫ్రెండ్స్ తో అట్లా ఎక్కడైనా టెంపుల్ కి వెళ్ళి వేస్తుంటాము
రోజు అంటే మామూలుగా ఆ ఏమో డ్రెస్సింగ్ ఎలా ఉంటుందని అంటే నా రెగ్ బుల్లెరా వేసుకొని పంజాబీ డ్రెస్ చుడిదార్ అలా వేసుకొని
అది ఆ సంక్రాంతి అన్నప్పుడు ఇంకా ఎలా అండి ఇంకా ట్రెడిషనల్గా మంచిగా ఇంకా అమ్మాయి అంటేనే మహాలక్ష్మిలా ఉంది అనేలాగా రెడీ అయి చేసుకుంటామండి మేము అప్పుడు
అంటే మీరు శారీ ప్రిఫర్ చేస్తారా లేదంటే అదేమంటారండి హాఫ్ శారీ ప్రిఫర్ చేస్తారా మీరు
నేనూ యాక్చువల్లీ డ్రెస్ ప్రిఫర్ చేస్తానండి.
సే అండి బట్టైతే స్టివల్ టైంలో పూజ చేయ్యాలన్నా, టెంపుల్ కు టెంపుల్ కు వెల్లాల అన్నా అమ్మాయిలు, ఉంటాయి కదండి శారీ కట్టుకొనో, లేదు హాఫ్ శారీ కట్టుకొనో ఎల్లమని చెప్తారు కదా పెద్దవాల్లు.
అవునులేండి అంటే నేను ఇంక దాంట్లో శారీసే ప్రిఫర్ చేస్తానండి. ఆ శ్ శారీస్ తనూ చాలా తక్కువ. శారీస్ ప్రిఫర్ చేస్ తం ఎక్కువ ఆడపిల్లలయితే శ శారీసే కదా ఇష్టపడేది ఎక్కువ. మీసైడ్ ఎట్లా చేస్తారండి మీస్ సైడ్లో ఏ
ఆహ్ ఆ సైడ్ ఒ చ్చేసీ మేం వినాయక చవితి బా జరుపుకుంటామండి.
అవున అండి ఎట్లా జరుపుకుంటారం
నేను ఇన్ని, నేను వినాయక చవితయి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడూ రిమైనింగ్ ఫెస్టివల్స్ మీరెలా చేస్కుంటరో మేము అలానే చేస్కుంటాం అండి. అంటే మిందాక మీరు చెప్పారు కదా. టెంపుల్ కి వెళ్తారు అలాంచ్ చెప్పి బట్టే తె ఈ ఫెస్టివల్ నీ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి వినాయక చవితికి.
అవునఅవునులేండి.
కే వినాయక చవితి స్పెషల్ అని చెప్తా అం నేను. మీ ఊర్లో చేయరాండి వినాయక చవితి?
మాఊర్లో కూడా బాగ చేస్తారండి వినాయక చవితి అంటే అబ్ అబ్బాయిలదే ఎక్కువ హడావిడి ఉంటది మా ఊర్లో. అ త్చ్ అంతగా అమ్మాయిలు ఏమంత జస్ట్ పోతారు పూజ చూస్ అంటే పూజ చేస్తారో చేస్తారు. వాళ్లు ఏమంత హడవిడి చెయరు కానీ అబ్బాయిలు వాళ్లంతా కలిసి సీ వాళ్లు కల్స్ తట్టుగుండీ త్చ్ అంటె ఆ ము ఒక మూడు రోజుల్ పెడతరు మాఊర్లో అయితే వినాయక చవితినని. చూస్కొని, అవును త్రీ డేస్. సొ
ఓకే మా ఊర్లో కూడా త్రీ డేసె మేము కూడా త్రీ డేసేయంండి
ఓ మీ ఊర్లో కూడా త్రీ డేస్ చేస్తార ఆ
మీరు అన్నదాన కార్యక్రమం అలా ప్లాన్ చేస్తారా అండి
అన్ని చేస్తారు అన్ని చేస్తారండి మా అంతా అబ్బాయిలే చూసుకుంటారండి గర్ల్స్ కూడా కొంతమంది ఆ చిన్న పిల్లలు అలాగే కొంతమంది ఉంటారు మా దాంట్లో అంటే నైట్ టైమ్స్ ఎక్కువ పాటలు డ్యాన్సింగ్స్ అట్లా పెడతారు అప్పుడు గర్ల్స్ కూడా ఎక్కువ పాటిస్ చేస్తుంటారు అలాగే గిఫ్ట్స్ కూడా ఇస్ తంటరు
ఓకే అవునా అండి మీరు అది నిమజ్జనం రోజు ఎలా అండి ఎలా చేస్
నిమజ్జనం రోజు ఊరేగింపు చాలా నాకైతే చాలా ఇష్ తమండి ఊరగింపు మా సైడ్ చేసే ఎందుకంటే డిజె పెడతారు ఫుల్ వైబ్ అయితారు ఆ టాక్టర్ లో వినాయక చవి తింపడం తీసుకొని ఊరంతా మది ఊరేగింపుది చేస్తారు ఫస్ట్ నైట్ ఏం చేస్తారు మా దాంట్లో ఒక ఒక వన్ అవర్ ఒకే ప్లేస్ లో పెట్ టీ అసలు మా వాళ్ళు అం తె ఆ డ్యాన్స్లు వస్తారు ఇంకా ఫుల్ వయిబయితారు ఇంకా అంటే అందరు మళ్ళీ ఏం చేస్తారంటే మా సైడు అందరు ఒక ఆస్ సేమ్
ఓకే డ్రెస్సింగ్ డ్రస్సింగ్ ఓకే మేము కూడా అంతే అండి మేమన్ మేమంత అంటే దానిని అప్పటికప్పుడు తెచ్చుకుంటామ అండి అంటే టూ హండ్రెడ్ సంథింగ్ ఉంటాయి వినాయకుడి విగ్రహం ఒచ్చి అది టీషర్ట్స్ మేము తెచ్చుకుంటాము కానీ బట్ది ఐతే అందరికి ఇవ్వమండి మేము ఆ చందాలో మేము ఒ ఒ ఒక్కొక్క పర్సన్ కి టూ థౌసండ్ అలా వేసుకుంటాం కదా ఎవరైతే టూ థౌండ్ వేసింటాము వాళ్ళకి మాత్ త్రం మేము తీసుకొని ఇస్తామండి. అది చందల డబ్బులు ఏం తీసుకోము, మేము ఇన్ డివిజువల్గా మల్లి కలెక్ట్ చేస్కొనీ తీసుకొస్తమండి.
మా దాంట్లో కూడ సేమ్ అండి, ఒకేసారినే టీ షర్ట్ కి వినాయక చవి అంటే వినాయకుడికి మళ్ళీ అన్ని దాంట్లకి ఖర్చుయ్యేధంగా అంతా సరిపడ అంత ఏపిచ్చ్కొని దాంట్లోనే అన్ని తెస్తారండి. అప్ ఇప్పుడు టీషట్లు
చందా, చంద ప్రాసెస్ ఎలా ఉంటుందండి మీ ఊర్లో?
చందా ప్రాసెస్ అనేది ఆ ప్రాసెస్ ఏం లేదండి. ఆ ఇంటింటి వెళ్ళడం లేదిప్పుడు ఇపు ఎందుకంటే అంత చాలా పెద్ద పిల్లలు అయిపోయినారు కదా, అప్పుడు చిన్నప్పుడయితే చిన్నప్ ప్పుడైతే వేరే లెవెల్ అండి, అప్పుడు ఏం చేస్తంటారంటే? అప్పుడు నేను కూడ ఎక్స్పీరియన్స్ అయింది నేను. కూడా చేస్ తింటి అంటే చిన్నప్పుడు ఏం చేస్తామంటే కలిసి కట్టుగా ఆ ఇ ఇంటి దగ్గర కాదండి, రోడ్ల మీదా కెళ్తాంటిమి. రోడ్ల మీద దార్లు తీసుకొని దార్లు అడ్డేస్తామ్టిమి బండిల్
అవునవునవున్లేండి, మా సైడ్ మేము వెళ్లేే వాల్ న మండి, బట్ అయితే ఇప్పుడు మేం చేసేదప్పుడు కూడా చిన్న పిల్లలు ఉంటరు కదా? వాళ్ళే వెళ్ళి అక్కడికి, అలా అంతా వే చ్చేసి వాళ్ళు పోయిన ఇయర్ అయితే, మాకి ఒక ఫోర్ థౌసండ్ ఏమో అలా ఇచ్చారండి అలా చేసి చిన్న పిల్లలు, మా ఏరియా పిల్లలు.
అప్పుడైతే నిజంగా నేను పోతాంటే రోడ్డుకి, అంటిట్లా మంచి కలెక్షన్ అయితాండే అండి నేను పోయినప్పుడల్లా. ఆళ్ళంతా అనేవాళ్ళు ఓ లక్కీ చమ్ నువ్వు మంచి వస్తే మంచి. కలెక్షన్ అయ్యేది బాగొస్తుందే, పదపోదామని పిలుచుకపోయేవాళ్ళు. నేనన్నీ.
ఆ మేము అలాగా చేసేవాళ్ళమండి. బట్ అయితే మేము అదే అండి ఇప్పుడు ఇంకా తక్కువ కదండి, ఇప్పుడు చందా వాళ్ళు మా మా ఏరియాల ప్రకారం ఇచ్చే ఇంటి ప్రకారం ఇంటికి ఇంతని అట్లా ఏం చెప్పము, అది వాళ్ళు తోచినంత ఇస్తారు. బట్ అయితే ఆ డబ్బులు సరిపోవు కదండి?
ఇప్పుడంటె చాల మారిపోయిందండి, ఇప్పుడెన్దుకంటే అక్ అందరూ ఉద్యోగాల్లో ఉంటారు. సం పాదిస్తుంటారు, అలాగే పెద్దవాళ్ళు ఉంటారు. సో అలా కలెక్ట్ చేసుకొని, వాళ్ళిప్పుడు అట్ల చేస్ స్తున్నారు ఇప్పుడు, అప్పుడు వేరేది అస్ అసలా జనరేషనే వేరండి, ఇప్పుడు ఉండే జనరేషన్ వేరండి. అసలు పోలికే లేదు ఇప్పుడు, అప్పుడైతే నిజ్జంగండి అసలు ఆ హ్యాపీగా ఉండేది అప్పుడు అయితే నాకు ఈ ఇప్పుడు ఇప్పుడు హ్యాపీనే బాగా చేస్తారు కానీ అప్పుడుండే ఎంజాయ్మెంట్ ఆ ఇప్పు ఎప్పడికి
ఎలా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకోండి స్కూల్లో ఉన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళమంటే అమ్మ వాళ్ళు వెళ్ళకుంటే తిట్టే వాళ్ళ అనమాట వెళ్ళండి స్కూల్ కి చదువుకోవాలని అదే ఇప్పుడు మనము ఒక ఒక స్టేజ్ వచ్చాక వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎప్పుడైన్నా ఏదో ఒక టూ డేస్ ఉండి మళ్ళీ థర్డ్ డే వెళ్దామంటే అప్పుడేమంటారు ఇంకొక వన్ డే ఉండచ్చు కదా అంటారు అంటే సిచ్యుయేషన్ బట్టి అది చేంజ్ అవు తూ ఉంటుందండి
అవున అవునండి అది నిజమేసలు
అదే అండి మేము ఊరేగింపు రోజు బాగా గ్రాండ్ గానే సెలబ్రేట్ చేస్తామండి ఎలా అంటే ఇప్పుడు ఆ మాకి డీజెలా పెట్టాము మాతో డ్రమ్స్ ఉన్నాయండి అంటే మాయ అబ్బాయిలే కొడతారు నార్మల్ గా వాళ్ళు వెళ్తారు అనమాట పనికి డ్రమ్స్ కొట్టేదానికి వాళ్ళే ఇంగ ఆ నాకు రాదండి మనమంతా డాన్సర్ సింగర్ అంతే నాక్ నాకు రాదండి డ్యాన్స్ ఆ బాగా పార్టిసిపేట్ చేస్తామండి నే నేను మా బ్రదర్ ఇద్దరము ఇంకా మా ఫ్రెండ్స్ డ్యాన్స్ వేస్తాము అవి డ్రమ్స్ గానీ కొట్టేకి రావు బట్ అయితే అయినా మేము కొడతామండి అంటే అదేమంటారు అదొక ఆనందం
అవును
ఆ అవునండి మీరు డీజేకి ఖర్చు అవుతుంది కదం చాలా అవుతుంది డీజే అంటే మేబి ఒక ఫిఫ్
సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ అండి మా ఊర్లో సిక్స్ జీరో సిక్స్టీ అవును మరి
చ్చు కద అండి
ఆ మరి ఏమనుకుంటున్నరండి మరి ఊరికె వస్తుందా కానీ చెప్పాను కదండి ఇప్పుడు అంతా ఉద్యోగంల్లో ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు సో అందరు మ్యానేజ్ చేసుకుంటూ ఎసుకొని అట్లా చేస్తే నో వాళ్ళకేమది కూడా ఎక్కువ కాద పిస్తుంది అప్పుడు ఆ టైం వాళ్ళకి ఎందుకం టే వాళ్ళు ఎంజాయ్ చేయాలి మంచిగ చేయాలి
అవునవునులేండి ఎందుకంటే మనము సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండుగ కాబట్టి అందులో ఇప్పుడు అందరు కలిసి చేసుకే పండుగ అంటే అదే అండి నేనైతే చెప్తాను అదే అని రిమైనింగ్ పండగలతో పోల్ కుంటే అది అందరు కలిసికట్టుగా చేసుకుంటే పండగ
అవునండి నిజంగానే అదయితే నాకే మంచి నాకే చాలా మంచి నచ్చుతు
అవునవునండి నాకు అనిపిస్తుందిండి వినాయక చవిత్ర మూడు రోజుల తర్వాత ఎందుకు పడేస్తాము కొంచెం ఫీల్ అయితం కదా అండి ఇంకా రోజు ఎక్స్ట్రా ఉంట బాగుండ కానీ అప్పుడు ఒక ఫీల్ అనిపిస్తుంది ఇప్పుడు వినాయకుడు చేసేది మనం మూడు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు కానీ ఉన్నెండు రోజులు బాగా ప్రతి వినాయకుడు బాగా అంటే ఏం అంటారు ఆ ప్రతి ఒక్కరు హ్యాపీగా జరుపుకుంటాం కదా అండి
అవునవునండి
రోజు బా హ్యాపీగా ఒక ఫీల్ అండి మళ్ళీ ఇయరంతా వెయిట్ చేయాలండి అ
ఆ మళ్ళీ ఆ పండగ కోసం మళ్ళీ ఒక సంవత్సరం వెయిట్ చేయాలి
ఆ అవునండి ఆ ప్రసాదాలు కావచ్చు అన్నదానం కార్యక్రమం కావచ్చు అంతా మంటారు అలా త్రీ డేస్ అలా అయిపోతేనే ఏదో ఒక అయిపోయింది మళ్ళ ఇగ నెక్స్ట్ అవునండి మళ్ళీ ఆ ఫెస్టివల్ తర్వాత మనం మన ప్లేసెస్ కి వెళ్ళాలంటే వర్క్ ప్లేసెస్ కి అలా ఏదో తెలియని ఫీలింగ్ అండి మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేయ్యాలా ఈ ఫెస్టివల్ కోసం చెప్పే
అవ అవునండి మీరు కూడా బానే చేస్తారు కదండి వినాయక చవితి
సూప్పర్ అండి అసలు చెప్పాను కదండి మాకైతే అసలు మా దాంట్లో చేస్తారు అబ్బాయిలు సూపర్ చేస్తారండి
అండి థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని మాతో
ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కూడా మేము తెలుసుకున్నాం మీ సైడ్ ఎట్లా చేస్తారు ఓకే అండి మరి ధన్యవాదాలు